హలో హాయ్ అండి
హాయ్ అండి గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారండి బాగున్నాం ఏం చేస్తున్నారండీ
ప్రసు త్తం ఖాళీగానే ఉన్నాం మేడం మీరేం చేస్తున్నారు ఆ తిన్నారా తిన్నారా అండి తిన్నారా తిన్నామండి మీరు ఏం చేస్తారు చదువుకుంటున్నారా జాబా జదువుకుంటున్నారా ఏం స్టడీ మేడం మీది
మాది ఆలింగ్ కోర్స్ అండి
అవునా అతున్నారా మరి ఫాస్టింగ్స్ ఉంటున్నారా అండి ఈ మంత్ అంతా రంజన్ నెల కదా ఖురాన్ అన్ని చదువుతున్నారా
అవునండి అయిపోయింది గుడా అండి
ఇలానె చదువుతున్నారా
ఆ అండి చదువుతున్నమండి
ఆ
ఇంకా ఏం చేసారండి ఈ రోజు కర్రీ.
మేము ఇవాళ చికెన్ జేసానండి. చికెన్ జేసా పప్పు జేస
ఓకె
చికెన్ తవ ఫ్రై చేశాను మేడం ఇవాల వెరైటీ గుంటదని
హ్మ్ మీరు వెరైటీస్ చేస్తారా అండి బాగా
ఆ చేసానండి. అందుకే వాళ్ళకు కొంచెం వెరైటీగా ఉండాలనీ తవా ఉంటది కదా అది య పెనం ఉంటది కదా చపాతి పెనం.
ఆ ఓకే
ఓహో ఇంకేమ్ టండీ.
ఇంకా చెప్పాలండి అక్కడ వాత్ తావరణం ఎలా ఉందండి మీ దెగ్గర
మా దగ్గరా హ్మ్ బాగుంద్ ఇదండి ఎండల్ల్ బాగా కొడుతున్నాయి కొంచెం ఈవినింగ్ టైమ్ లో చల్లగానే ఉంటుంది. ఎండల్ చాలా ఉన్నాయండి. ఇప్పుడే ఇలా ఉందంటే సమ్మర్ ఎలా ఉంటుంది. హ్మ్ అవును చాలా ఉన్నాయిండి. ఇప్పుడే ఇలా ఉం టే మల్లీలా ఎలా ఉంటవ్
అవునండి.
హ్మ్ పిల్లలు ఉన్నారా అండి డిస్టర్బెన్స్ అవుతుంది.
అవునండి.
హ్మ్ మీకు వంటలు వచ్చా మరి.
పోవాలే.
నేర్చుకోని మంచిగా హెల్ప్ఫుల్ అయితదండి మనం. మనంకి మాయవ
అవునండి. మీరేం చేస్తుంటారండి
నేను ఖాళీయేనండి హౌస్ వైఫ్ ని హౌస్ వైఫ్ అండి నేను ఈ వర్కు చాలు హ్మ్ ఖాళీగానే ఉన్నాను నన్ను ఇప్పుడు హ్మ్
ఇంకా మీరు ఉంటున్నారా అండి ఫాస్టింగ్స్, ఇంకా వన్ ఇయర్ ఉందండి నాస్ట్ స్టడీ అయిపోయిన తర్వాత ట్రై చేస్
ఆహా అంటే మీకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా మరి మీరు ఉర్దూ మీడియం చదువుతున్నారు కదా
ఇ ఎక్కువగా గవర్నమెంటే ఉంటదండి మా దాంట్లో ప్రైవేట్ అంతా ఉండవు అవునండి కింగ్ అయినా ఇంకా ఏదైనా రావాలంటే కూడా ఎగ్జామ్స్ ఉంటాయండి దాంతో పాటు రాస్తే వస్తాయండి సేమ్ ఇగ బయట ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎలా ఎలా వస్తున్నాయో అలానే వస్తాయండి.
ఆహా అంటే సేమ్ మా లానే ఈక్వల్గా ఉంటది ఇంగ్లీష్ తెలుగు మీడియం లాగానే, వీటికి కూడా ఈక్వల్ గా మంచిగా కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి మేడం బాగా డిస్టర్బెన్స్ వస్తుంది.
ఇప్పుడు వస్తుందండి
ఇప్పుడు పర్లేదండి బానే ఉంది షాపింగ్ చేసారాండి మరి
చేయలేదు ఇంకా టైం ఉంది కదా అండి
ఆ అదే టైమ్ ఉంది ఎక్కు చేస్తారు మేడం మీరు ఎక్కువా, అయిపోయిందండి నాది ఆల్మోస్ట్ ఎయిటి పర్సెంట్ అయిపోయింది
ఓకే ఏమేం తీసుకున్నారండి ఏమేమి వచ్చాయి న్యూ కలెక్షన్స్ ఇప్పుడు రంజాన్ స్పెషల్ ఏం పెట్టారు
హెవీ డిజైన్స్ది నేను చూడలేదు ఓన్లీ రెండు కాటన్ డ్రెసెస్ తీసుకున్నాను అంతే అవి కూడ స్టిచ్చింగ్ చేపియాలి ఆ స్టిచ్చింగ్ చేపియాలంటే మళ్ళీ నేన్ మా ఊరికి వెళ్ళి చేయించుకోవాలి స్టిచ్చింగ్ ఆ హెవీ డ్రెస్సెస్ చూడలేదు ఎందుకంటే ఇగ కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తీసుకోలేదు అది అంత ఇంపార్టెంట్ అనిపియలేద్ నాకు ఆ డ్రెస్ హెవీ డ్రెస్సెస్ ఒకవేళ టైం ఉం అంటే మా ఊళ్ళనే తీసుకుంటానండి అక్కడొ ఒకరు అమ్ముతున్నారు అక్కడనే తీసుకుంటాం ఆ
ఎక్కడ జరుపుకుందామని అనుకుంటున్నారు
నే చేసుకుంటాం మేడం హ్మ్ మీరు ఎ ఎక్కడ ఎక్కువ చేస్తారు షాపింగ్
మేమయితే ఖమ్మం లేకపో తే వరంగల్ ఎళ్తామండి, హైదరాబాద్కి అయితే ఇప్పటి వరకు రంజాన్ షాపింగ్కి వెళ్ళలేదండి.
ఆ
అంటే పెళ్ళిళ్లకి అలా హైదరాబాద్ షాపింగ్స్ కెల్తం కలానూ వెళ్తామండి కాకపోతే రంజాన్ లో ఎప్పుడు ఎళ్ళలేదు
ఆహా
ఎక్కువగా ఖమ్మం వరంగల్ ఎ వెళ్తామండి
ఖమ్మం వరంగల్ ఎళ్తరా బాగుంటాయండి ఆ అక్కడ కూడ కాస్ట్యూమ్స్ బాగుంటయ్
అవునండి కాకపోతే ఇప్పుడు ఎళ్ళలేదండి ఇంకా వెళ్తామో లేదో తెలిదు
ఆహా
ఇంకా పండుగ పనులే మొత్తం అయిపోయినియా అండి మీయీ
ఆ అయిపోనైయండి ఇంకేముంది. మాకు అక్కడ వొస్తేనే కొంచెం ఎద్. ఏమన్నా వర్క్ ఉంటది. ఇక్కడ డైలీ రొటీన్ అంతే వండుకోవాలి తినాలి, వండుకోవాలి తినాలి అంతే.
ఊ ఓకే అండి.
ఊ
ఇంకా మిరూ. ఎక్కువగా ఏది ఇష్టపడతారు మీరు.
నేనా ఫుడ్స్ లో మంచి బిర్యానీస్ ఫామ్. ఎటస్ ఉంటయి. చికెన్ కోస్తా అవి బాగిస్. చం అండి. చాలా ఇష్టపడతనండి. అవి వాట్ నేన్ అందుకే.
ఎక్కువగా నా నాన్ వెజ్ ఇష్టామా వెజ్ ఆ అండి.
రెండు అండి. ఇది బాగా తింటే అది తినాలినిపిస్తది. అది లేనప్పుడు ఇది. తినాలనిపిస్తది. రెండు ఈక్వల్లే. ఆ మీరండి మరి మీ ఇంట్లో ఏది ఎక్కువ వండుతారు.
గా నాన్ వెజ్.
ఆహా నాన్ వెజ్ తింటారా అండి. ఆ రైస్ బాగుంటయండి. ఊ
నబ ఏ
ఆ నేను చికెన్ బిర్యానీ చేస్త మటన్ బిర్. టెన్ చేస్తానండి. అది ఎక్కువ బాగా. వండి వండి బాగా. అందులో కొంచం. ఎక్స్పీరియన్స్ ఉందండి. అందులో నేను మళ్ళీ ఫిష్ కర్రీ కూడా చేస్తాను బాగ్. గారా రైస్. చ్ వెజిటెబుల్ రైసు. ఎగ్ బిర్యానీ, ఆ బట్. టర్ చికెన్.
ఊ బాగనే చేస్తున్నారండి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు.
ఇదా ఆఫ్టర్ మ్యారేజె నేర్చుకున్నానండి. మ్యారేజ్ కి బిఫోర్ నాకు ఇవి ఏమి వచ్చేటివి కాదు. ఊ ఓన్గానె నేర్చుకున్నానండి. ఆ ఓన్గానె నేర్చుకున్న నండి. ఊ ఇంకా అండి మీరు కూడ నేర్చుకోండి. ఇప్పుడే నేర్చుకుంటే మంచిగా ఎక్స్పీరియన్స్ అయితది మనకి.
అవునండి నేర్చుకోవాలె.
అప్పుడప్పుడు ఖాళీ టైం దొరికినప్పుడు చిన్న చిన్న వంటక్. కల్ చేసుకోవచ్చండి ఫర్ ఎక్సాంపుల్ టొమాటో కర్రీ టొమాటో కర్రీని మంచిగా ఆ ఫ్రెష్ టమాటోస్ తీసుకొని చిన్న చిన్న ము క్కలుగా చేసి అందులో ఆనియన్ వేసి పసుపు కారం ఉ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఇవన్నీ వేసి టొమాటోస్ వేసి మగ్గనిచ్చి అప్పుడు లాస్ట్ లో కొత్తిమీర కొంచెం పుదీనా పచ్చిమిరపకాయలు వేసి మంచిగా కుక్కి చేసిన తర్వాత పై నుంచి ధనియాల పొడి వేస్తే బాగా ఉంటదండి కర్రీ యమ్మీగా ఉంటది చిన్న చిన్న ఐటమ్స్ రోజు ఒకటి ట్రై చేయండి ఒక రోజు టొమాటో కర్రీ ఒక రోజు బెండకాయ ఫ్రై ఒక రోజు బ్రింజల్ ఫ్రై ఒక రోజు పొటాటో ఫ్రై చిన్న చిన్న టూ టూ టూ టూ వెజిటేబుల్స్ తీసుకొని చెయండి వస్తుంది కంపల్సరిగా
ఇప్పుడు రంజాన్ తర్వాత హాలిడేస్ ఏ క
ఆ మీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఒక టూ టూ టూ టూ ఐటెమ్స్ టూ టూ తీసుకు కొని ఒక స్నాక్స్ లాగా చేసుకోండి ఒక పూట కోసం అని చేసుకోండి కర్రీస్ అప్పుడు మీకు అలవాటు అయితాయ్ మంచిగా కుకింగ్ ప్రాసెస్
హుమ్మ్
ఇంకానండి
ఇంకా చెప్పాలండి మీరే. పండగ బాగా జరుపుకోండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకు కుండా ఎటువంటి ప్రెజర్ లేకుండా మంచిగా ఎంజాయ్ చేయండి పండుగని. ఓకేనా అండి ఆ
మీరు కూడా బాగా జరుపుకోండి. ఎండలోకి వెళ్ళకండి, బాగా ఎండ కొడుతుంది. ఎండ దెబ్బ కొడుతుంది ఇక్కడ మీ అమ్మ వాళ్ళింటికి కొంచం ఇ పండుగ జరుపుకోడానికి వస్తే కూడా కొంచెం చూసుకోంరండి
అవునండి మీరు కూడా అలానే ఉండండి. సేఫ్ డిహైడ్రేషన్ బాడీ అంతా డీహైడ్రేషన్. కాకుండా మంచిగా ఉ ఏంటి మజ్జిగ కోకోనట్ వాటర్ అవి తీసుకోండి ఎండలు బాగున్నాయి ఇంకా పోను పోను ఇంకా బాగా ఎక్కువయి తేవ్ ఎండలు ఈ ఎండలలో బాగా తిరుకొదు బయట మరి వడదబ్బా ఎండ మళ్ళీ వాంటింగ్స్ అయితయి, మోషన్స్ అయితాయి, అయంద వల్ల బాగా ప్రాబ్లమ్ అయితది జా జాగ్రత్తగా ఉండాలండి, ఇంట్లో గూడ వేడి వేడిగా ఉండొద్దండి కొంచెం కూలర్లు, ఫ్యాన్లు వేసుకొని మంచి కాటన్ డ్రెస్ వేసుకొ ఎ ఉండాలండి ఈ ఎండలలో ఆ ఓకేనండి నేను చెప్పినవన్నీ పాటించండి నా చే నేను చేసిన ఫోన్ కి మీరు లిఫ్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్